హలో ఆ చెప్పు
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
అయితే మనం ఈ రోజు పండగల గురించి మాట్ మాట్లాడుకుందాం అంటే మన పండగలను గురించి మాట్లాడుకుందాం సరేనా
ఆ ఆ
ఆ అయితే ఆ పండగల విషయానికి వస్తే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉందనుకోండి సంక్రాత్రి పండగ మీ ప్రాంతాల్లో ఏ విధంగా జరుపుకుంటారు
ఉ మా సైడు ఆ ఆ
చేస్తారు
చెత్తరు
ఆ చనియల్ అల్
ఆ అయితే మా ప్రాంతంలో ఏ విధంగా చేసుకుంటారంటే ఆ సంక్రాత్రి పండగప్పుడు మేము చక్నాలు చేసుకుంటాము మళ్ళీ ఇట్లా మొదటి రోజు అయితేనేమో భోగి పండగ అం టాము రెండవ రోజు వచ్చేసి మేము సంక్రాత్రీ పండగ అంటాము అయితే మూడవ రోజు వచ్చేసి కనుమ పండగ అనేసి అంటూ ఉంటాము
ఆహా
మరి వినాయక చవితి గురించి మీకేమన్నా ఐడియా ఉందా వినాయక చవితి పండగ ఏ విధంగా జరుపు ప్పుకుంటారు ఏమన్నా ఐడియా ఉందా
ఉం వినాయకచవితి అప్పుడు వినాయకుడి విగ్రహన్ని చేస్తారు ఫైవ్ డేస్ గానీ లెవెన్ డేస్ గానీ నైన్ డేస్ గాని ఇక తెచ్చి కూర్చోబెడతారు కూర్చో బెట్ ఇగ ఎన్ని డేస్ ఉంచాలా అనుకుంటరో అన్ని డేస్ పూజలు చే చి లాస్ట్ లాస్ట్ ఫైనల్ డే రోజు నిమజనం చేసేస్తారు
అవును అయితే కొన్ని ప్రాంతాలలో వినాయక చవితి చూసుకున్నట్లయితే ఆ నవరాత్రులు అంటారు తొమ్మిది రోజులు గణపతిని కూర్చోబెట్టి పూజలు చేస్తూ ఉంటారు అవునా
అవును
ఆ మరి మీకేమన్నా పండగల గురించి ఐడియా ఉందా చెప్పండి వేరే ఇంకేమన్నా పండగలు
ఇంకా దసరా దివాళి ఆ ఉగాది ఇంకా
ఆ
ఇంకా ప్రస్తుతానికి గుర్తు రాట్లేదు కానీ ఇంకా చాలానే పండుగలు జరుపుకుంటాం
ఓకే అయితే ఉగాది పండుగ అన్నారు కదా మీరు ఇందాక ఆ అయితే ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడ చేస్తారని నేను విన్నాను అయితే ఉగాది పచ్చడ ఏ విధంగా చేస్తారో చెప్పగలరా మీరు
ఆ ఉగాది పచ్చడ చేయడానికి నీళ్ళు ఆ ఇంకా మామిడికాయ ఒక్కలు తర్వాత వేప చెట్టు పూలు కారం ఉప్పు అందులో ఏయడానికి ఇగ రుచులు కలవాలని చెప్పేసి అన్ని కలిపి తయారు చేస్త
ఓకే అంటే ఆరు రుచులు అంటే ఆరు పదార్థాలు కలిపి మనము ఉగాది పచ్చడని చేస్తాము అంటే తీపి వగరు పులుపు ఉప్పు కారం ఇవన్నీ కలిపి ఉగాది ఉగాదికి మనం ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది ప్రతి ఊర్లలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉగాది పచ్చడ ఉగాది రోజు చేసుకుంటారు
ఆఓ అవును ఆ
ఓకే అదే విధంగా దసరా పండగ ఉందనుకోండి ఆ దసరా పండగకు ఎన్ని రోజులు జరుపుకుంటారు దసరా పండగ
దసరా పండగ కూడా తొమ్మిది రోజులు జరుపుంటారు
ఓకే అయితే తొమ్మిది రోజులు దసరా పండగ జరుపుకుంటున్ అన్నారు కదా అయితే అయితే మరి బతుకమ్మ పండ్ అప్పుడే కదా బతుకమ్మ ఆడేది కూడా దసరా అప్పుడేనా
అవును
మరి దసరా అయితే బతుకమ్మ పండుగని ఎన్ని రోజులు ఆడతారు బతుకమ్మ
బతుకమ్మ తొమ్మిది రోజులు అయినచ్
ఆ బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడతారు ఓకే అయితే దసరాకు దసరాకు మీ దగ్గర దుర్గామాతని కూర్చోబెడతారా
అవును కూర్చోబెడతారు ఎన్ని రోజులు ఉంటా అన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అని చెప్పి చీరలు మారుస్తా ఏవో చేస్తారు అరెజ్
ఆ అదే విధంగా ఇప్పుడు దీపావళి పండగ ఉందనుకోండి దీపావళి పండగ ఏ విధంగా జరుపుకుంటారు
ఆ తిండి లేదు
దీపావళి పండగని ఏ విధంగా జరుపుకుంటారు
అధయిపోయినంక తెచ్చింది ఆ దివాళి
ఆ దీపావళి అండి దీపావళి ఏ విధంగా జరుపుకుంటారు
దివాలి రోజు ఆ రావణాసురని నైట్ కాల్చిన తర్వాత ఇగ అందరు ఇంట్లో వెలుగు ఉండాలి అని చెప్పేసి దీపాలు పెట్టి పటాకులు కాలుస్తారు
ఓకే అవును దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తారు అదే విధంగా టపాసులు కాల్చడము ఆ ఇంట్లో అందరి కొత్ కొత్త బట్టలు కొనుక్కొని ఇంటి గల్మలకు మామిడి తోరణాలు కట్టేసి దీపావలి
మ్మ్ ఏ
ఆ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఓకే చాలా బాగా చెప్పారు అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మొహరం పండగ ఉందనుకోండి మొహరం పండగ ఎవరు జరుపుకుంటూ ఉంటే తారు
ఆ మోహనం పండుగ ఎక్కువగా ముస్లిం వాళ్ళు జరుపుకుంటారు అంటే ఏదో పీరీలు అని అ అని అంటారు
ఆ అదే విధంగా రంజన్ పంండగ రంజన్ పండుగ ఏ విధంగా జరుపుకుంటారో మీక ఏమన్నా ఐడియా ఉందా
ఆహా లేదండి
ఓకే రంజాన్ పండుగ వచ్చేసి ముస్లిం వాళ్ళు జరుపుకుంటారు వాళ్ళు ఏదన్నా స్వీట్ అంటే సేమియా చేసుకొని ఇట్లా బిర్యానీ వంటలు చేసుకొని ఒకరికొకరు ఇచ్చుకోవడం ఆ ఈ విధంగా వాళ్ళ సాంప్రదాయం ముస్లిం వాళ్ళ సాం ప్రదాయం ఆ విధంగా ఉంటూ ఉంటది ఓకే మళ్ళీ వచ్చేసి
మీకేమన్నా పండగాల గురించి తెలుసా మరి
అవునండి మా దగ్గర శివరాత్రి కూడా టూ డేస్ శివరాత్రి పండుగని కూడా మేము చేసుకుంటూ ఉంటాము మీ ప్రాంతంలో శివరాత్రి పడుగ ఏ విధంగా జరుపుకుంటారు
మా వైపు కూడా మంచిగానే ఇది జరుపుకుంటారు
మాేడంటకా దేవకి మా
బా మంది ఉపవాసం ఉండి పూజలు చేస్తారు
అవునవును చాలా మంది జాగారం జ్యోతి కూడా వెలిగిస్తారని నేను విన్నాను అంటే శివరాత్రి అప్పుడు జాతర జరుగుతుందట పెద్దగా జాతర జరిగితే ఆ పల్లెటూరి వాళ్ళు సిటీ వాళ్ళు అనే వేదన లేకుండా అందరు కూడా శివాలయానికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడం జాతరలో తిరగడం అవన్నీ కూడా నేను కూడా చూశాను
ఇంకా ఇంకేమన్నా వేరే పడుగలు ఏమైనా జరుపుకుంటారా మరి మీ సైడ్
అవునండి మా దగ్గర సమ్మక్క సారక్క జాతర కూడా జరుగుతూ ఉంటుంది
ఆహ ఇంకా
అే మీకు తెలిసిన ఇంకా పండగలు ఏమన్నా ఉన్నాయా
ఉ ఇంకా
ఓకే మీరు సంక్రాంతి పండగ ఓకే మీరు సంక్రాంతి పండగ అన్నారు కదా సంక్రాంతి పండుగకు మరి మీరు పతంగిలు ఎగిరేసే ఆనవాయితీ మీ గ్రామాలలో ఉంటుందా మరి
అవును ఉంటది మా ఊర్లో సైడు ఆ పట్ ఆ ఆ ఈ కైటితే కాంపిటీషన్ కూడా జరుగుతుంది ఎవరి ఎలుస్తారు ఎవర్దిక్కతారు ఎవరిది తొందరకిింద వాడుతదీ అని చెప్పేసి పోటీలు కూడా జరుగుతాయి
ఆ మా దగ్గర వచ్చేసి అయితే ఆ సంక్రాంతి పండుగ వచ్చిందినుకో డి పిండి వంటలు చేసి స్తాము అంటే స్వీటు చకిన్యాలు అరిసెలు పిండి వంటలు బాగా చేస్తాము పదకొండు రకాల పిండి వంటలు చేసి స్తాం మేము
ఆ ఇంకా మరి నాకు తెలియని ఇంకా కొత్త పను లేమన్నా మీకు తెలిసుంటే చెప్పండి అంటే మీ సైడ్ జరుపుతునేంటివి
ఇగ మా సైడు దసరా పండుగని బాగా జరుపుకుంటూ ఉంటాము మేము అయితే బ తుకమ్మ బాగా ఆడుతాము అదే బతుకమ్మ మేము తొమ్మిది రోజులు ఆడితే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు ఉంటది
ఏమేం పేర్లు
అంటే ఇప్పుడు ఫరి మొదటి రోజు ఉందనుకోండి మొదటి రోజుని మేము ఎంగిలి పూల బతుకమ్మా అంటాము
ఒకే
ఆ ఇట్లా దసరాని మేము నైన్ డేస్ ఆ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరుతో మేము దసరా పండగ జరుపుకుంటూ ఉంటాము ఓకే అండి మీరు దసరా పండగలన్నిటి గురించి చాలా చక్కగా మాట్లాడారు ధన్యవాదాలు థ్యాంక్ యూ
ఓకేథ్యాంక్ యూ అండి